హలో ఆ బాగునా అండి బాగున్నారా మీరు
ఆ ఆమే కూడా బాగున్నామండి ఇంట్లో వాళ్ళ అందరు బాగున్నారా అండి
ఆ అందరం బానే ఉంది మరి మీరందరూ బాగున్నారా
ఆ మేము కూడా అందరం బాగున్నామండి అవునండి మొన్న బక్రీద్ అయింది కదా మీకేమన్నా తుర్క అంటే ముస్లిం ఎవరైనా తెలుసు వాళ్ళు మీకు పాయసం అట్లే ఏమన ఇచ్చిరా వచ్చి
ఇయలేదండీ
మాకు ఒక ఫ్రీ ఒక స్నేహితురాలు ఉ అది అమె మా కోసం చికెన్ రైస్ సన్ని తెచ్చింది అన్నమాట ఇ్యలా
అంటే ఈ రోజు
ఆ మొన్న పండుగ అయితే ఆమె ఇంటికి వెళ్ళింది ఈ రోజు వచ్చింది చ్చింది మాకు మంచిగా తిన్నాం ఎనిమిది మంది కలిసి కూసోనితిన్నాం ఇవ్వాలా మీకు పార్టీ అనుకుంటా మా అందరికికి బిర్యానీ తెచ్చింది ఒక రెండు కిలోలు అన్నం వండుకొని కొనొచ్చింది
అమ్మో అంటే నాకు తెలవద అవును మా ఓం ఒక స్నేహితురాలు చెప్పింది వాళ్ళ బక్రీద్ పండుగ అయితే వాళ్ళ చుట్టుపక్కల అందరికి మటన్ చి కానీ ఇట్లా పంచితరట అండి
అవునండి ఆ ఆ అయితే మా స్నేహితురాలు వాళ్ళయితే రంజాన్ అప్పుడు మ కు పండ్లు కూడా ఇచ్చేది అన్నమాట వాళ్ళు వాళ్ళు తెచ్ కున్న దాంట్ల్లో మాకు కొన్ని పెట్ ఏది?
ఆ వాళ్ళలాట ఆ వాళ్లాట ఇట్ల అంటే పని వాళ్ళకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానం చేస్తారట
అవును వాళ్ళకున్న నాలుగు కాయలలోనే మనకు ఒక కాయ ఇచ్చి వాళ్ళ మీతా మూడు తింటారు అన్నమాట.
పుణ్యమా నాకు ఆమ్ నాకు ఆమె చెప్తంటే వి అంటే ఎప్పుడు మనకు తెల్వదు కదా
ఆ మనకు తెల్వనప్పుడు కొత్త కాబట్టి నేను కూడా మొన్న ఆశ్చర్యపోయిన నాకెందుకు సున్నామే పండ్లు మా అందరికి మా రూమోలకి కానీ మేము ఉపవాసం ఉన్నది వాళ్ళు కాకపోతే వాళ్ళు తినాలి కదా మనం తిన్నమా హలో మంచిదని
అయితే చెప్తుందామ ఇట్లా మాకున్న దాక మేము దానం చేస్తాము వాళ్ళకున్న సంపాదనల్లో దానం చేస్తారట ఈ రోజులలో ఎవరైనా అట్లా దానం చేస్తారా అండి
అవునండి అసలు ఇప్పుడు ఈ కాలంలో ఎవ్వడైనా ఉన్నాడా అండి తీసుకు తీసుకునే రకమే గానీ ఎవ్వరైనా ఇచ్చేలాగ లేరు ఎవరు
అవునండి అసలు నమ్మరు కూడా అండి ఎవ్వరు ఇప్పుడు మీరు ఒక ఐదు వందలు ఇవ్వండి అంటే ఇ ఇస్తారా ఎవరు అట్లనే నమ్మకమే లేదండి అసలు ఈ కాలంలా సమాజంలో అట్లు ఉన్నారు అట్లా తయారయ అంటే కొందరైతే తెలిసిన అందరూ మంచి కాదని అన్నను కొంద అలా ఉన్నారు కొందరు ఇలా కూడా ఉన్నారు.
అవునండి మీ అయితే మీ స్నేహితురాలు తెచ్చిందా అంటే మీరు వాళ్ళకి ఏమైనా గిఫ్ట్లు ఇయొచ్చా మనం?
ఆ ఇయ్యొచ్చు మనం అయితే మ మామకి పుట్టినరోజు అప్పుడు మేము ఒక ఏమో వాచ్ కొనిపించినాం వాళ్ళ ఇంట్లో గోడకు వాచ్ లే అంటే పెడదామని మేమే ఎప్పటికి గుర్తుంటది కదండి అని మేము ఇచ్చినాం ఇంటికి ఆ పుట్టినరోజు నాడు అందరం కలిసి ఒక ఎనిమిది మంది పైసలు వేసుకొని కొన్నాము ఇక ఆమెకి ఇస్తే ఆమె ఇంట్లో పెట్టుకుంది చూసినప్పుడల్లా గుర్తు పెట్టుకుంటది
హ అస్టల్ మంచి ఫం కుుటుంబోజులకు మంచి మంచి గిఫ్ట్లు అంటే బహుమతులు ఇస్తారుండి
ఆ అవునండి మంచిగా ఆ కేక్ కటింగ్ ఉంటది మళ్ళా బిర్యానీ కూడా బాగానే అవు అ అడి బడ్జెట్ రెండు మూడు వేల అయితయి అం బటికి పోతే
అదే అండి ఇంకా అప్పుడే ఏంజాయ్ చేస్తారు ఆనందంగా ఉంటారు మళ్ళీ
ఆ అవునండి కానీ మంచిగాంటద మంచిగా ఉంటదండి స్నేహి పల తటి పుట్టిరోజు చేసుకున్నప్పుడు ఇంటికి ఇక్కడ కూడా గుడికి వెళ్తాము కేక్ కోస్తాం అంతే కానీ అట్లా స్నేహితుల త అయితేనేమో మంచి బయటికి పోయి బిర్యానీలు రెస్టారెంట్ కు పోయి తినొచ్చు సినిమాలు తిరుగుతాము ఇంకా రోజు కొంచెం ఎంజాయ్ చేస్తాం అందరమే వెళ్తాం అనమాట ఒక్కళ్ళ కాదు
హ అందరికి వాళ్ళ బడ్జెట్ పోతుది వాన్
ఇప్పుడు ఒక ఆమెది ఒక బర్డ్ పుట్టినరోజు ఉంది ఆ ఎల్లుండో కామెది బే బర్త్ డే ఉందండి అంట అమె బట్టలు కొనుక్కుందాం రేపు రా అన్నది మరి పోవాలిగా
వెల్లండి
షాపింగ్ నాకేమో ఎండకి ఎండకి భయం అయి తుందండి షాపింగ్ చేయాలంటే బయట
ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువన్నది కదా అండి మే ఇలా ఉన్న బస్లు ఉన్న అంత లేదు కదా
అవును ఇప్పుడు లేదులే గాని కానీ ఎండలు చాలా ఉన్నా అండ్ అసలు వేసి లేకుండా ఇంట్లోనే ఉండలేకపోతురు ఇంట్లో వాళ్ళు
అవునండి దారుణంగా ఉన్న ఈసారి పంటలు కూడా ఏం పండుత బంండవు
కూలర్ అస్సలు ఉండలేకపోతే
అవునండి అసలు ఈ వర్షం ఒక రెండు మూడు వర్షాలు గట్టిగా పడితే వాతావరణం అంతా చల్లగా ఉంటదండి అప్పుడు ఏ బాధ ఉండదు ఏం తగడు ఎంత వే చచ్చిపోయేటట్టున్నాం జనాలో అందరం
అవునండి
అవును కొందరు మీ అస్సలు ముసలోళ్ళయితే ఎవరు బయటికి ఎళ్తలేరండి ఈ ఎండ ఈ బాగా వేడిని చూసి
ఉ అవును అస్సలు ఎల్ల బు మనమే పో త లేమండి అసలు ఎండకి డ్రెస్ కొనుకోవడానికి పోవడానికి రెండు మూడు రోజులు నుంచి చూస్తున్నాం రేపు పోదాం రేపు పోదాం రేపు పోదాం అని ఇంగ రేపు పోవాలిగా రేపు కొనాల్సింది కచ్చి తంగా
హు హు హు
రోజు కాబట్టి
ఏ మీ ఎవరిదండి పుట్టినరోజు
మా స్నేహితురాలుదండి ఆమే రమ్మని చెప్ పింది పోవాలిగా
ఆమ్ మీ కొనుక్కుంటుందా మీరు కొనిస్ ఇల్ల
మేమేం కొనుక్కుంటలేం మేమేం కొనిస్తలేమండి ఆమెనే వాళ్ళ నాన్న పైసలు ఇచ్చిందంటే రెండు వేలు కొనుక్కుందాం దావే అన్నది
అవునా ఉ మన కాడ అంత బడ్జెట్ కూడా ఉండదు కొనిత్తడానికి
తమస్తేగానీ అంటే ఉద్యోగం చేస్తే గాని మాకు వస్తాయి అప్పుడు ఏమన్నా కొనిపియచ్చు మనం కూడా
అవును మీ మీకు నచ్చిన కర్రీ ఏంటిదండి
నాకిష్టమైన కూర వచ్చేసి సి ఎక్కువ టమాటా ఎగ్ ఇట్లాంటివి ఎక్కువ ఇష్టం అన్నమాట టమాటా అయితే ఫేవరెట్ అండి నాది మీకి ఏం ఇష్టమండి
నాకి చికన్ అన్ చికన్ అన్
చికెన్ నాకేమో చిక్ కే నువ్వు అవన్నీ ఎక్కువ తినమ అన్నమాట టమాటా పన్నీరు వే ఇంకా చపాతి కూర చేస్తది మా అమ్మ మస్తు చేస్తదండి చెపాతి పన్నీరు మీరు తింటారా అండి చపాతి పన్నీర్ కూర అట్ల బీట్రూట్
ఏమో అండి నాకు పన్నీర్ నాకు పన్నీర్ చే రాదండి ఇప్పుడు మేము చెయ్యం
ఆవునా ఇస్ తర్ మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారు ఎట్లా వేస్తారు చూడండి నేర్చుకోండి మీరు కూడా
ఉ ఆ నేర్చుకుంటాండి అంటే అందరు అందరూ అంటా ఉంటారంండి పన్నీర్ కూర అంటే చే బాగుంటది మటన్ కూడా వనికిరాదు పన్నీర్
అవును అది కూడా కరెక్ట్ అనమాట మీరు అన్నది కూడా కరెక్ట్ నిజమే మటన్ కూడా వనికి రాదు అంత బాగుంటది ఇంకా తినబుద్దు అయితది మనం అయితే బయట పో తన్నామా అసలు చికెన్ కంటే ఎక్కువ పన్నీర్ అయి తింటాను నేను ఒక్కొక్కసారి
ఉ అంతా ఉం అందరు కానీ ఏ ఇగ ఉండాలండి అది ఒకటి నేర్చు ఫళ మీ ఇ ఎ వస్త నా ఓ
ఆ ఈసారి యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూడండి యూట్యూబ్ లో కూడా అర్థం కాకపో ఈ సార్ మా ఇంటికి వచ్చినప్పుడు చూపిస్త చెప్తాం అమ్మని నేర్పిమని
ఆ చూ అంటే ఏదిన్నా యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు అని నాకైనా వంటలు ముందు వచ్చా అన్ని ప్ర
అవునండి అవునండి నేనైతే యూట్యూబ్ లో చూసి ముగ్గులు కూడా వయ్యడం నేర్చుకు కున్నా పెద్ద పెద్ పోటీలలోకి కూడా పోతాం ముగ్గుల పోటీలకి
అవునా ఎప్పుడన ఏమన్నా బహుమతులు వచ్చినాయిండి
ఆ వచ్చినాయిండి అంటే వాళ్ళు గ్లా అంటే చెంబు అయిన చె యమంటారు తా మ్ బళా అట్లా ఇస్తారు కన్సల్ేషన్ ప్రైజ్లు ఇంకా ఒక రోజు అయితే మా మాకు తెలుసు ఆమెకి మిక్సీ కూడ చ్చరండి ఫస్ట్ ప్రైజ్ ఆమె ఆమ్మెను చూసే నాకు నేర్చుకోవా నేర్చుకోవాలి
మా దగ్గర మా దగ్గర ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు ఉంటాయండి మేము వేస్తాం మాకు ఎప్పుడు రాదు గాని మా ఆడబిడ్డ ఉంటది మా అత్తమ్మ కూతురు ఆమె అయితే ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి
ఆ మా ఇంటి కడ కూడా ఒక అమ్మాయిేస్తదండి ఆమెను చూసి నేను నేర్చుకోవడం అలవాట్ టైంది నాక్ యూట్యూబ్ లో చూసి ఆటు చూసి ఇంటికాడేస్తాం పండగలకి నాలుగు రోజులు వేస్తాం అన్నమాట సంక్రాంతి కి జనవరి ఫస్ట్ కి అప్పుడు మళ్ళీ ఇంకా ముగ్ల పోటీల కాడే ఎస్తా
మా అమ్మా చూసి మీరు ఉన్నారు దేనికి పనికి రాదు ముగ్గులయక బహతులు గూడ తెచ్ ర అంటది కాగాని ఆమె నైట్ పన్నెండింటికి మొదలు పెడితే ఉదయం పది ఇటి వరకు వేస్తూనే ఉంటదట అండి ఒక్కతే
అంత సేపా అండి అసలు
ఆ అవసరమా ఆ బహుమతి లేకుంటేంది ఆరోగ్యం క వయ్య బదులు అనిపిచస్తుదు నాకు అయితే
కానీ బహుమతులు ఇచ్చే కాడ గంట గంటనే టైం ఇస్తారు కదా అండి ఇంత టైం
ఆ మన ఇంటి ముంగట అంటున్నాండి నేను సంక్రాంతి పడుగకి ముగ్గు లేస్తారు కదా అప్పుడు
పైన ఏసుకోవచ్చు
అట్లా నేను అనేది బహుమతులు ముగ్గుల పోటీల దగ్గర గంట రెండు గంటలు అంత కంటే ఎక్కువ టైం ఇయ్యరు మా చెల్లి వేసింది ఒకసారి ఆమ ముగ్గు వేడవే అయింది గంట కలర్లు వయడానికి ఇంక టైమే లేదని వెనకకి వచ్చేసింది
మరి ప ట్రై చేయలేదా అండి ఏదో ఒకటి
అంటే అందరికి పాల్గొన్నందుకు చాక్లెట్ ఇచ్చిలట అండి అంటే అంటే అందులో బహుమతిగా చా
చాక్లెట్ల మా దగ్గర బాగుంటాయిండి అట్లా తాంబాలం మా దగ్గర తాంబాలం నూనె పకెట్లా అట్లీ సకో రేట్ ఎక్కువ వంద రూపాయలుంతా ఉ కాదనమాట
అంటే వీలు నా అట్లే ఇది కాలేజీ అన్నటండి ఆ కాలేజీ లో చాలా మంది పాల్గొంటారుగాద పాల్గొంటారు కదా అందరికి ఒకటో బ ఇరవై వేలు రెండో బహుమతి పదిహేను వేలు మూడో బహుమతి బహుమతి పెయిల్మిన్
అంతాత ఆన్డి
ఆహ ఆ ఇస్తారదండి ఆది పెద్ద పాలైదన్నమాట
ఆ సరే అండి మరి నాకు మా నాన్నగారు ఫోన్ చేస్తున్నారు ఆ